హలో కనమ్మిచ్చు ఎక్కడున్నావు
అవునా ఆ
నువ్వ ఎక్కడున్నావు
ఏంటది ఆ కవర్ లో, ఏమి పికిలా, నాకు కొంచం ఇస్తావా
మళ్ళీ జే
ఎవరు మీ క్లాస్లో అరుస్తా ఉన్నారు, మ్మహ్ మా క్లాస్ లో కి ఇనిపిస్తా ఉంటే ఇంకా, బాగున్నయ నీ డ్యాన్స్ చాలా బాగుంది సోలో పర్ఫార్మెన్స్ తెలసా, నిజంగా చాలా బాగుంది
మ్మ్ నా డ్యాన్స్ పర్ఫార్మన్స్ అందరికి నచ్చిందా అంటే నీకు సడన్ గా చేసాను కదా. కొంచం నర్వస్ అయ్యాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.
ఆ పాప ఆ పాప పికాక్ కదా ఉమ్. అనువ ఇంకా. ఏం
మీరు ఏం కర్రీ తెచ్చుకున్నారు
పులిహోర అంతే, నువ్వు నువ్వు, మ్మహ్
ఆహ్ వినిపిస్తుంది. లేదు మాకు కర్రీ కొంచం బాక్స్ ఓపెన్ చేయలేదు. కొంచం దాన్ని ఓపెన్ చేస్తూ బిజీలో ఉన్నాను.
ఇంకా
మీ తమ్ముడు బాగున్నాడా. మా తమ్ముడు కూడా బాగున్నాడు. మా అక్క బాగుంది ఏంటి. ఫ్రెండ్. ఇరికిస్తాడు. అంటే నీకు ఒకటి తెలుసా. అందరు తమ్ముళ్ళు అక్కల్ని ఇరికిస్తూనే ఉంటారు. స్తాకుడు.
ఆహ్ అవును.
ఉమ్ బాగుంది. ఇది కొంచం తీసుకో గుడ్డు. ఉందా మనకు బ్రెడ్డు. నెల్స నువ్వు తినవా. శ్రీలేఖ నువ్వు ఎగ్గు తింటావా. నువ్వు కూడా తిన్నావా సరే పోండి నువ్వు తిన్నావా పావని తిన్నావా గూడు తిను ఏంటీ వాళ్ళు తింటే నేను తిన్నట్టే కదా
ఆహ్ తులసి.
ఎందుకంటే వాళ్ళు కడుపునిండ తింటున్నారు. నువ్వు తిన్నట్టే హ్యాపీ ఫీల్ అవుతున్నరు. థాంక్యూ అండి థాంక్యూ సో మచ్. మీరు మీకు అలాంటి ఏమైనా హార్ట్ ఉందా అండి.
నాకు హార్ట్ యే లేదండి. ఏంటండీ నష్టం అలవాట్ లేదు
నాగే బాగుందా ఏంటండి మీది పులిహోర అన్నట్టుంది
ఇంకా అవును పులిహోర తింటారా
మీరు పులిహోర కల్పడంలో చాలా టాపర్ ఉన్నట్టు ఉన్నారు అండి నాకు పులిహోరా కలపడమే రాదండి అయ్యో మీరండి ఇంకా ఎన్నో
తింట అబ్బా
అసలు వాళ్ళ అంతేనండి అప్పుడప్పుడు పిచ్చ వచ్చేస్తు వాళ్ళకి మీకు తెలుసా అండి పులిహోరలో ఏమేమి పదార్థాలు కలుపుతారు చిన్ని తెలుసా ఎలా
మాదీ నేనూ చందమామ మీద ఉంటా టైం అంతగా ఏం పట్టదు
మ్మ్
టెన్ మినిట్స్
అంతేనా ఇంత త్వరగా ఎలా వస్తారు మీరు చందమామ దగ్గర ఉన్నోళ్లు ఇంకా ఎక్కువ అందంగా ఉంటా రండి మీకు తెలుసా అండి
అదేమ్ లేదు
లేదండి మా బామ్మ చెప్తూ ఉండేది చందామామ దగ్గర ఉన్న వాళ్ళు చాలా అందంగా ఉంటారంట క్యూట్ గా కూడా ఉంటారంట
ఆహా మాకు లంచ్ బ్రేక్ అయిపోయిందో లేదో అని చెక్ చేస్తున్న నిజంగానే
ఏంటండి మీతో మీతో మాట్లాడుతున్న టైం అలా ఈజీగా గడిచిపోతుంది మీదీ ఇంత స్వీట్ వాయిస్ ఎలా అండి అవునా ఎందుకంటే మీరు నా పక్కనే ఉన్నారు కాబట్టి
పక్క రూమ్ లో ఆ అవును తెలుస్థాంది
కొంచెం చిన్నగా మాట్లాడాలండి ఏమైందండి అమ్మేయి సీరియస్గా నువ్ ప నువ్ పాస్టింగ్ ఏమ్ కాదు కదా
మీరు వస్తువ్ వింటారా అండి మీరు
మా ఇంటా వంటా లేదండి ఫాస్టింగ్ ఉండడం నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ యాక్చులీ ఫాస్టింగ్ చేస్తే స్టమక్ ఎ ప్రాబ్లమ్ చేస్తా నాక్ మీర్ చేస్తారండి మ్హు అదే ఎలాంటి సందర్భాల్లో
ఏమనా ఫెస్టివల్స్ ఏమన్న ఫెస్టివల్స్ అలాగా
అంటే మీరు లార్డ్ శివాని ఎక్కువ నమ్ముతారండి ఎవర్ని విష్ణు దేవున్నా అవునా అండి ఇ హల్డేస్ వస్తే పోతారా అండి మీరు టెంపుల్స్ కి అవునండి మీరు హోమ్ దగ్గర ఉండడం అంటే ఇష్టమ లేకే ఇక్కడ హాస్టల్ ఉండడం అంటే ఇష్టమ.
ఇగో ఇంటి దగ్గర ఉండడమే ఇష్టం
ఎందుక్ అండి అలా
ఆ అవును
ఇ ఓకే మీరైతే ఎక్కడు ఉంటారండి మీరు ఎక్కడుంటారండి అవున మీరు దగర ఉంది అంత లేదండి పనుల్ చేయ్లేకపోతున్నామండి బాయ్ సైలెంట్
చిన్నగా మాట్లాడుకోలేలా మీ క్లాస్ వాళ్ళు సరే టైం అయిపోయినట్టుంది లంచ్ బ్రేక్
అ